హలో హలో ఆ నువ్వు ఎప్పుడన్నా మీ ఇంటికి వెళ్ళినవా మీ అమ్మ వాళ్ళ ఇంటికి కేళ్ళినవా ఎప్పుడన్నా
ఎళ్ళిన మా అమ్మీ వాళ్ళ ఇంటికి నేను ఎందుకు పోను
అయితే మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి చెట్లను పెంచుతారా మీరు ఇంటి బయట
యో మా ఇల్లు ముందు చిన్న ఇట్లా గార్డెన్ లెక్క పెంచుతాం మేము మంచిగా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చిన్న ఫ్లవర్స్ అవి కూడా పెంచుతాం
పూల చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఏ పేర్లు చెప్తావా
మా గులాబీ ఉన్నది చామంతి ఉన్నది ఇంకా దేవునికి పెట్టే పూలు అన్ని పూలు పూల చెట్లే ఉన్నాయి మొత్తం
అవునా అంటే పూల చెట్లు చ చక్కగా మీరు ఒక గార్డెన్ లాగా చక్కగా అందంగా పెంచుతాన్ దన్నమాట అదే విధంగా మరి ఏమన్నా పండ్ల చెట్లు కూడా ఏమన్నా పెంచుతారా మీరు ఇంటి ద ఇంటి ముందర గాని ఇంటి వెనకాల పక్కకు సైడ్ల కు పెంచుతారు కదా
మై ఇ మ ఇంటి వెనుక ఒక క సపోటా చెట్టుంటది పెద్దది దాని చుట్టూ ఇక మేము ఇక ఇక ఏమంటారు మన సీజన్ బట్టి ఒక్కొక్క ఒక్కొక్క క్రాప్ ని పెడతాం
జామ చెట్లు అట్లా నిమ్మ చెట్లు అట్లాంటివి ఉన్నాయా మీ ఇంటి దగ్గర చెట్లు లు అంటే మనకి ఇండ్ల లా పెంచుకునే చెట్లు జామ చెట్టు నిమ్మ చెట్
ఏ అవి ఎక్కువ లేవు మా దగ్గర తను సపోటా చెట్
అవునా
ఆ ఇగ అట్లనే పక్కకి పక్కకి కొంచెం ఆవులు అవి కూడా పెంచుతాము మేము
ఆ
పది పది ఆవులు ఉన్నాయి్ మాకు ఐదు బర్రెలు ఉన్నాయి ఇగ వా అయి ఉంటాయి కదా
పూల చెట్లు ఉన్నాయి అన్నవు కదా ఆ పూలు అవన్నీ కోసి మరి ఏదన్నా టెంపుల్ కి పంప్ పిస్తారా మీరు ఆ పూలని లేకుంటే మాలలాగా కట్టి అమ్ముకుంటారా ఆ పువ్వులను ఏం చేస్తారు మరి మీరు పూల చెట్లు బాగా ఉన్నాయిన్
నే ఆ వీట్లని తెంపి ఆ అమ్మేయే అమ్ముతం అన్నట్టు
అంటే చక్కగా మాలలాగా అల్లుతారా దారం తోటి చక్కగా
ఇక ఆది అలాగ తెలివాలి మేము జస్ట్ ఈ కలా మీటర్ల అమ్మేస్తాం ఇ వాళ్ళండి అల్లి అమ్మితారు కావచ్చు ఇంకా మాకు సైడ్ బిజినెస్ కూడా ఉన్నది ఒకటి
అంటే పూల పూల బిజినెస్ చేస్తారు అన్నట్టు పూల చెట్లను పెంచి పూలతో బిజినెస్ కూడా చేస్తున్నారు పూలు అమ్ముతానన్నమాట అంటే ఇక పండ్ల చెట్లు అవివి ఏమి లేవా మరి పల్ల చె చెట్లు నిమ్కాయ చెట్లు దా నిమ్ చెట్టు
సపోర్ట్ అయి చెప్తున్నది అట్లనే మాకు ఇంకో సైడ్ బిజినెస్ ఇ ఆవులు ఉన్నాయి బర్రలు ఉన్నాయి మంచిగా పాలు అమ్ముతాం
ఆవులు గదలు ఓ ఉన్నాయా మీ ఇంట్లో ఓకే
ఆ ఇ పాల అమ్మతముద్ద మాట్ మీదా
అంటే మరి పాలు అమ్ముతారా మీరు పాల బిజినెస్ ఏమన్నా నడుస్తుందా పాలు అన్నారు కదా
ఆ అదే బాల బిజినెస్ నడుస్తాారు అట్లానే పెండతోని ఎరువులు కూడా తయారు చేస్తాను
ఎరువులు కూడా అవును దాని ఓకే దాని పెండ తోటి ఎరువులని తయారు చేస్తున్నారా పాలు కూడా అమ్ముతారు అయితే మీరు
అన్నీస్తాం ఇ నెలాకి ఇట్లా ఐద ఆరు లక్షలు వస్త అ
అరే బాగున్నది మీదే బాగున్నది జీవనం అది బాగానే ఉన్నది మెయిన్ ఇంటి దగ్గర ఓకే మరి మీరు ఆవులకు ఏం వేస్తారు మేత ఏమన్నా వేస్తారా ఏం మేత వేస్తారు ఆవులకు
అదే తౌడు వేస్తాము లేకపోతే ఆ చెట్లు ఉంటాయి కదా ఎండిపోయిన చెట్లు అట్లు అవి అన్న ఇస్తాం
ది వేస్ ఇారు పల్లిపాటి అలాంటివి వేస్తారా మర ఆవులకు గేదెలకు బాగా పాలు ఇవ్వాలి కదా
అవునా అవ అన్నీ ఇస్తాం ఇక మంచి అది ఇంటేయి ఒక్కొక్కటి మంచి మంచి బర్రెలు అయితే పెద్ద పెద్ద అయితే ఒక్కొక్కటి యాభై అరవై లీటర్లు ఇస్తది ఒకక్కటే
పాలు బాగా ఇస్తారు మరి మీరు పెరుగు కూడా చేస్తారా పాల నుండి పెరుగుని తయారు చేస్తారు కదా అట్లా పెరుగు కూడా తయారు చేసి అమ్ముతారా మీరు
ఇక వాటితోనేె గ బట్టరు ఇంకా పెరుగు ఇవన్నీ తయారు చేస్తాం
ఆ మీ మరి మీ ఇంట్లో వర్కర్స్ ఉంటారా ఏమన్నా పని వాళ్ళు అంటే మీకు ఆవులు గ ఏదెలు ఉన్నాయి అన్నారు కదా మరి ఇంట్లో చేయడానికి మరి వర్కర్స్ ని ఏమన్నా పెట్టుకున్నారా పని వాళ్ళని మీరేమన్నా
ఆ ఒక నలుగురిని పెట్టుకున్నాం మీ ఆళ్ళే ఇ తో ముందు జూస్కుంటరు ఇటు ఎన్కున్న దీన్ని గూడా జూస్కుంట్రు.
అ అ వాళ్ళంటే డేలీ రోజు రావడము వెళ్లడము ఉదయవన్నే వచ్చి పెన్ను తీయడము ఊడ్వడము ఆ వాటికి మేత వేయడము అంత గూడా అ వర్కర్లే ఆ పని జేస్తుంటారా.
ఔను వాళ్ళు జేస్సరన్ని.
అవ్ నామి ఇగ ఓకేన్ వర్కర్లే. వర్కర్లు మార్నింగొచ్చేసి యధావిధిగా డైలీ గూడా ఆ పనులు జేస్తూ ఉంటరైతే.
ఔను
మరి వర్కర్లకు ఎంతిస్తారేంది నెలకు ఐదువేలా పదివేలా ఎంతో జీతమివ్వాలి గదా వర్క్.
నెలకే ఒక్కరికీన్ ఒక్కరికే నెలకి పదారువేలిస్తున్నాం.
అబ్బో బాగిస్తారు పదహారువేలంటే మరీ బాగైంది వర్కర్లకు. మా దగ్గరైతే అంత లేదన్. ఏ మా దగ్గర చాలా తక్కువిస్తరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరక్ జేస్. తె ఐదు ఆర్ వేల్. లె ఇస్తరు వర్కర్లు పొద్దన్నుండి. సాయంత్రం దాకా ఉంటరు గానీ మా దగ్గర అంత జీతాలేమివ్వరు ఇగ మీ దగ్గర బానే ఉంది మరి.
ఎందుకంటే మావోళ్ళన్నీ జేస్. తర్ గదండి అటు ఫ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్లవర్స్. తర్వాత ఇటు యెన్క ఒక్కొక్కొ క్రాపు. క్రాప్ చేస్తమన్ జెప్పినాం గద అట్లనే. ఇయ అయన్నీ ఆవులది ఇవి ఇవి అన్నీ జూస్కుంటరు గదా ఐదార్ పన్లు జూస్. కాబట్టి ఎక్కువనే ఇస్తాం.
మీకు మొక్ మొక్కల మీద గూడా బాగనే దెలుసు మొ. మొక్కల గురించి గూడా దెలుసు మీకు ఇట్ల ఆవులు గేదెల్ని గూడా చక్కగా పెంచు తున్నారు మీకు అసలు మంచి నాలెడ్జున్నది.
ఉమ్ యా బిఎస్సే అగ్రికల్చర్ జేష్న నేను అందుకె ఇయన్నీ దెల్స్. స
ఔనా మంచి స్టడీ జేస్తున్నారు ఐతే మీక్ ఫ్యూచర్ లో మంచి ఉద్యోగం గూడొస్తది.
ఉద్యోగమచ్చినా చెయ్యన్ నేను.
అ
ఉద్యోగమచ్చిన గాన్ చెయ్యను ఇగ ఇదే జేస్. స్కుంటా ఎందుకంటే మంచిగ బిజినెస్ తోనే ఇన్కమెక్. కాస్తుంది
ఔను ఈ రోజులాల్లో జాబు కంటే ఇట్లా చేయడంలోనే ఎక్కువ మనీ గూడా అచ్చే అవకాశాలుంటాయ్ మళ్ళీ మీరు చక్కగా ఆవులు గేదెలు పెంచడం అన్ చెప్పిన్రు బాగాయనే చెప్పిన్రు పూల చెట్లున్నాయన్నరు పూలతోటి కూడా చెట్ల్. ట్లు పువ్వులు గోసి అమ్మడం గూడా అది గూడా ఒక మంచి బిజినెస్సే లైఫ్ లో అది ముందుకు వెళ్తరు మీరు బానే.
మీగ్గూడిట్లాంటివేమైన్న సజెషన్సివ్వాలా.
ఆ ఏం ఏమండి
సజెషన్స్ ఏమన్నా ఇవ్వమంటారా మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా చేయడానికి
ఇక మాకు ప్లేసెస్ ఏం లేవు ఇక మేము చిన్న చిన్న మేము రెంటుకుంటాం కాబట్టి ఒక ప్లేస్ ఏమి ఉండది మేము ఏమైన్నా చిన్న చిన్న తులసి మొక్క ఇట్లా ఏమ చిన్న పూజకు సంబంధించిన మొక్కలు కుండీలో పెంచుకుంటాము మీరు అంటే విలేజ్ పర్పస్ కాబట్టి మీకు ప్లేసెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మీరు అవన్నీ చేయగలుగుతున్నారు మాకు రెంటెడ్ హౌస్ కాబట్టి మాకు అలాంటి ఏమి కూడా ఉండయి అసలు ప్లేస్ ఉండది మాకు ముఖ్యంగా
అవునా మరి మీకు తెలిసా వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా ఇలాంటివి
ఇంక మా ఉనరువాళ్ళు చిన్న చిన్న గులాబీ మొక్కలు అంటే పూలు అవసరం కదా ఇంటి ముందు పూల చెట్లు ఉంటే బాగుంటాయి అనేసి ఇంక ఉనరువాళ్ళకైతే కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు గులాబీ మల్లె ఆ మళ్ళీ మందారం చెట్లు పూల చెట్లు ఇవి కొన్ని పూజకు సంబంధించిన పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి మరియు పండ్ల చెట్లు కూడా ఒక రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ జామ చెట్టు నిమ్మ చెట్టు ఆ దానిమ్మ చెట్టు ఇట్లా కొన్ని చెట్లని వాళ్ళు కూడా పెంచుకుంటారు
మరి ఇప్పుడ అన్నిటికీ ఏమైనా ఫర్టిలైజర్ అ ఏమన్నా వేస్తున్నారా మీరు
ఫర్టిలైజర్స్ ఏమి యూజ్ చెయ్యరు వాళ్ళు నార్మల్ గానే ఇక ఏమి వేయరు ఇక వాళ్ళు అయితే వాటర్ వేయడం అంతే తప్ప దానికి ఏమి యూజ్ చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు మరి
అవునా ఇక మేమైతే వస్తూనే ఉంటాం ఇక మా దగ్గర ఎదువులు మేమే సొంతంగా చేసుకుంటాం కాబట్టి అయే వేస్తాం మంచిగా ఆ ఉంటది
అంటే ఇక మీకు చక్కగా బోరు కూడా ఉందేమో వాటర్ బాగానే ఉండి ఉంట టాయి కాబట్టి మీకు అవన్నీ సాధ్యం కూడా అయితున్నాయి బోరు కూడా ఇంటి దగ్గరనే వేసుకున్నారా అయితే మీరు
ఆ అవును ఇంటి వెనుక ఒక టుఉంది
ఆహా అవునా అయితే మీరుకు మల్లె పువ్వులు కూడా బిజినెస్ చేస్తారా మల్లె పువ్వులుని కూడా అమ్ముతారా మరి
అవును మల్లె పూలులు కుడా ఉన్నాయి మా దగారా అన్ని ఉంటాయి మా దగ్గర మొత్తం బ అదే సార్ మొత్తం రోజు నడుపుతూనే ఉంటాం
బిజినెస్ బాగానే చేస్తుూన్నారు పర్వాలేదు మీరు పాలు మరి ఇళ్లలో అమ్ము మీరు పాలు ఇన్నల అమ్ముతారా మరి ఏదన్నా హోటల్ తీసుకెళ్ళలి ఇవ్వడం అనేది అట్లా పెట్టుకున్నారా మీ వర్కర్స్ ఇల్లు ఇల్లు వెళ్ళి అమ్ముతారా ఏదన్నా హోటల్ కు వెళ్ళి పాలు ఇచ్చేస్తారా మరి గదుల పాలు
ఆ మేము ఎక్కువగా హోటల్స్కి ఇస్తా ఉంటాం అండి హోటల్స్ కి ఇంకా
హోటల్ అయితే ఒక చోట ఉంటంది అన్న ఉద్దేశంతో హోటల్క వెళ్ళి మీరు డైలీ పాలని వెళ్ళి హోటల్లో ఇచ్చ వస్తారా
ఆ ఇంకొందరికి కూడా ఇస్తాం కొందరు ఏంటంటే అమ్ముకుంటాం అని చెప్పేసి అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇ ఇంటికి వెళ్ళి ఇస్తా ఉంట్రారు
అవునా ఓకే అయిండి సరే మరి ఓకే థ్యాంక్ యు
ఓకే థ్యాంక్ యు అండి